హలో
హలో
వినిపిస్తుందా నా వాయిస్ మీకు
హలో హలో ఆ వినిపిస్తోంది నాది హలో
విస్తుంది నాది వినిపిస్తుందా
ఆ వినపడతాంది
కట్ అయితుందా ఏమన్నా
ఆహా లేదు లేదు వినపడుతాంది ఆ
బాగున్నారా మీరు
ఆ బా మీరు బాగునర
ఆ బాగున్నాం అక్క ఏం చేస్తున్నారు
నథింగ్
అవునా తిన్నారా మధ్యానం ఇంకా లేదు అవునా ఏం తిన్నారు
మేము సంగటి పచ్చడి
రాగి సంగటి
ఆ
అ
పచ్చడి ఆ రాగిసంగటి అంటం మేము మీరు రాగి ముద్దంటార
ఆ రాగి ముద్ద అంటాం
పచ్చడి
అవునా ఆహా గోంగూర పచ్చడి ముద్దలేకేనా
అవును
అవునా తిన్నారా
తిన్నాం దొండకాయ ఫ్రై మీరేం జేసార్
మేము అన్నము ఆకూరపప్పు
ఆ
ఉ ఏం చేస్తున్నారు అయితే తిని ఊరికనే ఉన్నారా
ఆ
ఆహా
ఈ సైడు ఎలాంటి పంటలు పడుతాయి
పంటలా
ఆ హ
మా ఊర్లో అయితే వేరుశన్గా అంటారు కదా
హ
అదే చెనకాయ
అవునా
అదే ఎక్కువ వేస్తారు
ఆ
ఆ ఇంకా మడి తెలుసా వరి వరి
వరి వరి
ఇప్పుడు ఆగస్టు వస్తే ఆ ఆగస్టు నెల నుంచి స్టార్ట్ చేస్తారు వడి వరి పైరు పోసి అదొ ఒక నెల అయితుందా పైరు వచ్చే లోపల
హ
ఆ నెల తర్వాత మళ్ళీ అది పైరు తీసి కట్టలు కట్టలు కట్టేస్తారా అదే అం త నేల దున్ని పెట్టేస్తారు తడిపి ఇంకా ఇది కట్టలు కట్టేసిన తర్వా
వరి బా వండుతద అక్కడ
ఆ వరీను ఎక్కువ వే వేరుశనగే మాసైడు
వరిలో మళ్ళీ చేస్తా
అ